గుడ్ మార్నింగ్ సిస్టర్
తిన్నారా బాగున్నారా
ఇంకా లే సిస్టర్ తినలేదు ఇంకా తినలేదు సిస్టర్ ఏం చేయలేదు సిస్టర్ లేచ్ నను ఊరికే ఉన్నా అవును సిస్టర్
ఒక్ ఓకే అంత బాగున్నారా
బావున్నారు సిస్టర్ మీరు సిస్టర్?
మేము బావున్నాం
మీరేం తిన్నారు సిస్టర్?
ఇంకా ఏం తినలే హాస్టల్లో వండుతున్నారు ఇంకా
అవునా సిస్టర్
హ మీరేం చేస్తున్నారు వంట ఈరోజు?
ఆ ఈ రోజు మా అమ్మయి చేస్తాను సిస్టర్
ఎం వంట ఈరోజు మీది?
ఆ నాకు తెలిసి పప్పు వేస్తా ఉంటారు సిస్టర్ ఈరోజు అంటే రోజుకి ఒకటి మ్ చేస్తారు సిస్టర్ పప్పు ఒక రోజు, రసం ఒక రోజు కూరగాయలు ఉంటే కూరగాయలు చేస్తారు సిస్టర్స్ కూరగాయలు అయిపోయినాయి. అందుకు ఇ చేస్తాడు ఏమో
హ
ఇంకా అడగలేదు సిస్టర్ ఏం చేస్తుందో వంట నాకు తెలిసి అదే అనుకున్నా
ఉ ఏమోలే నీస్ నే తిన నండి కొంచెం హెల్త్ బాలేదు కదా మాకు ఇడ్లీ చేస్తార్ ఇడ్లీ చే ఇడ్లీ చట్నీ చేస్తారు.
ఇడ్లీ ఇడ్లీ చట్నీలా
హ
ఉ
వేసుపోలాంకెళ్ళరా మీరు?
ఈ రోజు లేదు సిస్టర్ టుమారో ఉంటది.
ఉహు బెండకాల పూల్ బి కేకా
ఓ మార్నింగ్ డే బై డే బెండకాయలు ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్ డైలీ పూలు ఉంటాయి సి
ఏది మల్లెపూలా, కనకంబరాల
కాదు సిస్టర్ జాజిపూలు, కనకాంబరాలు పెద్ద మల్లెలు, గుండు మల్లెలు
హ
దొంతు మల్లలంటారు చూడు విన్నారా?
వీళ్ళే
అంటే డబల్ డబుల్ వస్తాయి పెద్ద మల్లెల్లోని డబల్ వస్తాయి సిస్టర్ దాంట్లోనే
ఓ తెల్ అవే సరే సర్లే
ఉ మీరేమంటారు దాన్ని?
సర్ నాకు తెలుసు కాడాలని తెలుసు జాజిమల్లెలు, సన్నమల్లెలు అంతవర తెలిసేది ఇంకేం తెలదు గుండు మల్లెలు
ఉహ
తంతే ఇంకా నాకు ఏం తెలీదు అంతకు మించి
ఏమో తెలుసు అనుకోంటి సిస్టర్
నాకు తెలిదు సిస్టర్ ఫ్లవర్స్ లో ఎన్ని టైప్స్ కూడా తెలిదు. అవి కాడలు కాగడాలు మల్లెపూలు జాజీపూలు గుండుమలెలు ఇంకంతే
అంతకు మించి తెలీదు
ఓహో
చామంతంతిలు
అ చా మందిలు తెలుసా మల్లె పల్లలు టైప్స్ తెలిద అంతే
మల్లెపూలు ఓకే ఓకేర్ ఏవైనా వంటుంటే చెప్పండి సిస్టర్ చే నేర్చుకుంటాను మీ దగ్గర బ్రెడ్ ఎక్కువ ఉంది బ్రెడ్ హల్వా ఏమన్నా వస్తుందా
నాకు రాదు ఇడ్లు నేర్పిస్తారా మీరే
ఇడ్లిన్న
ఉమ్
మళ్ళీ ఏం లేదు సిస్టర్ రవ తీసుకొని బాగా నానబెట్టి రవ్వతో పాటు ఆ వినిపిస్తది సిస్టర్
ఆట్లయితే కంటిన్యూ చేయండి
ఆ రావా నాన్న బెట్ తారు దాంతో పాటు కూడా వుద్దులు నానబెడతారు సిస్టర్
ఏంది
వుద్దులు వుద్దులు
ఓ ఓకే ఓకే ఓకే
పెడతారు అది బాగా మిక్సీ కేేసి మళ్ళీ దీంట్లో కలిపి పెడతారు సిస్టర్ ఇట్లా దోస పెండ్ అట్లా ఎలా నానబెడతారు సిక్స్ అవర్స్ అది కలిపి నానబెట్టిన తర్వాత అది పొంగుమ అంటే పైన బాగా వస్తుంది
ఉమ్
అది మార్నింగ్ టైం వేస్తారును చట్నీ ర్రెండు ఉండాల అంటే
ప్రదెంట్లోకి సోలాపుండి కలపరా
అంటే సిస్టర్
అది పొంగడాది కలుపుతారు కదా ఒక పిండి వైట్ కలర్ లో ఉంటు చూడండి
ఏమో తెలియదు సిస్టర్ మేమైతే ఇదే చేస్తాం పొంగ సో సోడా పిండిన్న తర్చానా వేరు
మేం ఇక్కడ సోలా అంటాం సోలాపిండి సోలాపిండి ఆ ఆ అదే అదే లేండి అదొకటి
అట్లా చేసి మళ్ళీ
అందులో చట్నీ ఆహ దంట్లోకి ఏం చట్నీ చేస్త ఏం చట్నీ చేస్తారు అందులో
బొంబాయి చెట్ని అయితే బావుంటుంది సిస్టర్ బొంబయి బావుంటుంది నార్మల్ గా అ అన్ని వేసి చేసినా కూడా బాగుంటుంది
ఉమ్ అ అందులో పొడి కొంచంది జరుతుదా అందుకు అడుగుతున్నండి ఏం చేస్తారు మీరు పొడి వేసుకుంటారా కొంతమంది చె క్కర వేసుకొని తింటారు.
ఉ లేదు సిస్టర్ చట్నీ చేస్తాం లేదు సాంబార్ చేస్తాం.
హ బావుంటుంది కదా
సాంబార్ చేస్తాం సిస్టర్ చట్నీ కన్ చట్నీతో పాటు
ఆహ
హోటల్లో చే అంటే హోటల్లో లాగానే ఉంటుంది మా పిన్ని చేసే వంటలు.
మీరు?
మేమ్ మా ఒపీనియన్ ఫాలో అయితాం సిస్టర్
ఓకే ఓకే
ఏ మాకన్నా పెద్దదిగా సిస్టర్
అంతే అంతే లే ఆమె దగ్గరంచి నేర్చుకోవాలి అంతే మనం కూడా
ఉ
హోటల్ ఉందా వాళ్ళకి?
హోటల్ ఏమి లేదు సిస్టర్ ఇంటి దగ్గరే ఉంటుంది. కానీ డైలీ బాగా చేస్తుంది.
ఓకే ఓకే వంటలు మంచిగా గ్రిప్ ఉందం
ఉహు బా ఎత్తది టీ గాని, కాఫీ గాని హోటల్ల్లో కూడా అంత బావుండదేమో అంత బావుంట
అయితే మేం టేస్ట్ చేయాలిసారి
రండి సిస్టర్ తప్ప
ఉ ఏమొ చూడాలి. అవును ఏదో గుర్తుకొచ్చా ఆయనబ్బా అవును సాంబారు మీకుచ్చా చేయడము?
సాంబారు నాకు రాదు సిస్టర్ ద నేనే ఇది బ్రెడ్ హల్వా నిన్న మా పిన్నిని అడిగినానా చెప్తాన్నానింది చెప్పింది ఇంగ నేను చేసేది ఒ కటి లేట్ చెప్పాల అది ఎట్లా చేయలో అని
చెప్పండి వింటాం
ఆ బ్రెడ్ తీసుకొని బాగా ఒక అరగంట సేపు బాగా ఆరబెట్టాలి సిస్టర్ అది ఆ రబట్టినా ఆరబెట్టవ్ పోయినా పర్లేదు ఆరబెడితే ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ చేయదు.
ఓకే ఓకే ఏండి పోల ఓకే
దానికనేసి ఆరబెట్టిననుకో ఎక్కువ ఆయిల్ తీసుకోదు కాబట్టి ఆరబెడతారు. నేను ఆరబెట్టినాన అనమాట ఆయిలు ఎక్కువ ఉంటే మందం వస్తుంది తినలేము. మన్ దానికి నా ఒక బ్రెడ్ ని నాలుగు ముక్కలుగా కట్ చేస్తారు.
అదే సైడ్స్కునేది బ్రౌన్ కలర్ కట్ చేస్త
అదే బ్రౌన్ కలర్ మన ఇష్టం సిస్టర్ పెట్టినా ఏం కాదు. మనం తింటాం కాబట్టి పెట్టుకోవచ్చు. ఏమో ఎందుకు లేనుకున్నాల అయితే వద్దనుకోద్
ఫస్ట్ ఆయిల్లో అది ఆయిల్లో కన్నా నెయ్యిలో కన్నా వేసి ఫస్ట్ వేంచాలి కదా బ్రెడ్ని
అహా అంటే ఫస్ట్ మన దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే సిస్టర్ అయిది నెయ్యిలో వేయించుతారు మన దగ్గర అ డ్రై ఫ్రూట్ లేవు అంటేకినా ఆయిల్ తీసుకొని మన దగ్గర నెయ్యి అంత ఉండదు కాబట్టి దాంట్లో నెయ్యి పోసి బాగా కొంచెం అంటే అవి బాగా మాడుకోకుండా లైట్గా కొంచెం అట్ల వేగనిచ్చి పక్కకు తీసేసుకుంటా ఉండల్లా అవి అన్నీ పక్క పెట్టుకోల్ ఇప్పుడు నువ్వు ఒక గ్లాస్ లో ఒక పెద్ద గ్లాస్ లో ఇది తీసుకున్నానుకో చక్కర అద్దే గ్లాసులోనే నీళ్ళు కూడా తీసుకోవల్ల
సమానం తీసుకోమన్ చెప్తున్నారు
ఈక్వల్ గా తీసుకోవల్ల తీసుకొని పాకం అంటే అది బ చక్కెర ఉడికే వర ఎర్రగయ్యే వరకు ఉండల్లా వండిన తర్వాత దానిని ఆ దీవి వేయ్యాల బ్రెడ్ హా బ్రెడ్ ము ముక్కలేసి బా కలపాల కొద్దిసేపు నానబెట్టల్ల నానబెట్నామనుకో ఆటోమేటి మొత్తం అంతా అది తీసుకుంటుంది మెత్తగా అయిపోతుంది గట్టిగ ఉండేదంతా అయితుంది అది దాంట్లేకి కొన్ని పాలు పోస్నాం అనుకో పాలు పోసి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ లేది అంటేకుం ఊరికే అయినా తినేయచ్చు ఇంగ అంతే సిస్టర్ డబల్ మీట అంటే
డబుల్ కమీట అంటారు బ్రెడ్ హల్వ అంటారు
రకరకాలుగా ఉన్నాయి సిస్టర్ దానికి నేమ్స్
హ అవును అవును అంటే మీ పిన్ని బా జేషిన చెప్తారు
ఉ మా పిన్ని వంటలు బాగ చేస్తుంది సిస్టర్ అందుకు ఒప్పుకోవచ్చు
మీరైతే చేయలేదు అంటారు అట్లయితే
నేను చేస్తాను చేయలేనని కాదు
అట్లైతే మాకు చేసినంక చెప్పండి ఎట్లా చేసినారో సక్సెస్ అఇందో నలూరు ఐదులు
ఆ ఖచ్చితంగా చెప్తారు సిస్టర్ దాంట్లో మాత్రం అస్సల్ డౌటే లేదు
చూస్తాం చూస్తాం ఎంత బాగు చెప్తారు వర్షం పడుతుందా
లేదు సిస్టర్
ఓకే సిస్టర్